హలో హలో ఆ ఏం చేస్తున్నారు
ఏమి లేదండి ఏం చేయట్లేదు ఇప్పటికైతే కొంచెం ఖాళీగానే ఉన్నాను మీరేం చేస్తున్నారు
ఇప్పుడే తిన్నాము మీరు
ఆ నేను కూడా తిన్నాను
అవున అయితే ఖాళీ ఏ నా అండి ఇప్పుడు
ఆ ఖాళీగానే ఉన్నానండి చెప్పండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇగ ఆ
ఖాళీగానే ఉన్నారు కద ఆ చూసారేమైన సినిమాలు
ఆ చూసామండి
ఆ ఈ మధ్య కాలంలో ఏం సినిమా చూస
కొత్తగా ఏం లేదండి ఇగ ఇష్టమైన సినిమా చూసాను నేన్ నేను సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని నాకు చాలా ఇష్టంమైన సినిమా అన్నమాట
అవునండి నేను కూడా చూస్ స్తాను ఆ సినిమా అందులో అన్నదమ్ముల మధ్య ప్రేమ కుటుంబ సభ్యులతో వాళ్ళు కలిసి మెలిసి ఉండడం చాలా బాధ్యత గల కుటుంబం నుంచి తీసిన మూవ్ అది
అవునండి డబ్బుల కంటే మనుషులు విలువ ఇచ్చే ఆ చాలా చక్కటైన ఆ సినిమా అది
అవును చాలా చక్కగా తీసారు అందులో వాళ్ళ చెల్లె ఎవ్ మ్ కూడా వాళ్ళు చాలా చక్కటి సంబంధాన్ని చూసి వివాహం చేయ డం అందరు కలిసి వాళ్ళ నాయనమ్మతో వాళ్ళు ఒ చాలా ప్రేమగా ఉండడం బావుంది
అవునండి సినిమాలోచ్చే చిన్నోడు అని పెద్దోడు అని ఎంత మంచిగా ఆప్యాయతంగా పిలుచుకొని పా మాట్లాడతారు కదండి
అవునవును చాలా ప్రేమగా తీశారు మూవీ
అవునండి సినిమా అంటేనే ఆ మొత్తం చూపిస్ తరు బాధలు కష్టాలు అన్ని ఆ ప్రేమ ఆప్యా తెలు అన్ని కట్ట కలిసి అనేదే సి ఒక రండి సినిమాలు అన్ని చూపిస్తారు మన సంస్కృతి సాంప్రదాయాలు జీవిత విలువలు అంటే ఎంటో అని పరిచయం చేస్తారు సినిమాలోని అన్ని
హ అవును చాలా బా తీసారు అందులో ఒ స పాటలు కూడా చాలా చక్క అ రాశారు అస్సలు
అవునండి అసలు ఆ మలి ఆ మల్లె చెట్టు ని వాళ్ళ అత్తగారు నాటిన చెట్టు ఇంకా ఆ సినిమాలో ఉందంటే చక్కగా చూపించారండి
మెలిసి గ ఉండడం వాళ్ళ నాయనమ్మ తోటి కూడా వాళ్ళు చాలా అల్లరి చే స్తు చిన్న పిల్లలాగా వాళ్ళు ఎంత ఎదిన గాని ఉండడం చాలా బావుంది కదా
అవునండి ఇంకా సమాజంలో ఇలాంటి మ ఇలాంటి సిని ఇలా సినిమా ఇలా సినిమాలు వస్తే పిల్లలు గూడ మంచిగా అభివృద్ధి చెందుతారు అలాంటి సినిమాలు చూసి కూడా ఇలా ఉండాలి అలా ఉండాలని కుటుంబ విలువలు కూడా తెలుస్తాయి వాళ్ళకి
ఈ మధ్య కాలంలో ఒ ఇలాంటి సినిమాలు తీయడం కూడా చాలా తక్కువ అయింది మనం కూడా మన నెక్స్ట్ జనరేషన్ కి ఇలాంటి సినిమాలు చూపిస్తే చాలా బావుంటాది
అవునండి నిజమే అన్ని మతాలు కలిపి సినిమాలు తీస్తారు తెలుగు అని లేదు హిందీ అని లేదు అన్నిట్లో అన్ని రకాల్లో అన్ని అన్ని చూపిస్తూ ఉన్నారు వాళ్ళే సా వాళ్ళ ఎమోషన్స్ అన్ని చూపిస్తున్నా అన్ని సినిమాస్ లో
అవును అక్కడ మళ్ళీ మీరు చూసారా అక్కడ చక్కని పొలాలు కొబ్బరి చెట్లు చాలా పచ్చదనంలో వాళ్ళు పల్లెటూరు వా తావరణంలో వాళ్ళు ఒక నివాసం ఏర్పరచుకొని ఉంటారు కదా
అవునండి నిజమే చెప్పింది కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అ చి వ్ వాళందా చిన్నప్పటి నుంచి ఇలా నేర్చుకుంటే అన్ని కుటుంబల్లో సుఖసంతోషాలతో మంచిగా ఉంటది ఇలా కలిసిమెల్సిగా ఉంటే
అవును వాళ్ళు ఎంత ఎత్తుకెదిగినా కానీ వాళ్ళు కుటుంబంతో కలిసి ఉండే విధానం చాలా ల చాలా చక్కగా చూపించారు ఆ సినిమాలో
అవునండి ఇంకా సీత ఆ ఆూ ఆ మూవీలో ఆ సినిమాలో సీత క్ సీతది ఎంత చక్కటిగా పద్ధతిగా ఎంత తెలుగు తెలుగుతనంలో ఎంత చక్కగా చూపించారు తానని
అవును సీతను అయిన సమంతని కూడా చాలా పెద్ ద్దతిగా చూపించారు ఆ సినిమాలో సమంత ఆమె చేసే విధానం కూడా
మంచిగా చిన్నోడని పెద్దన్నని రేలంగి మామన్ అని ఎంత మంచిగా పేర్లు పెట్టుకొని ఎంత మంచిగా పిలుస్తారో ఇప్పుడు కూడా మంచిగా మాట్లాడతారు పిల్లలు కూడా రీలంగి మామయ్య అని
అవును వాళ్ళందరు కలిసి భద్రాచలం వెళ్ళడం ఆ దేవుని దర్శ నం చేసుకోవడం అది కూడా చాలా బాగుంది ఆ కుటుంబంతో
అవునండి ఇంకా ప్రమాదం జరిగినప్పుడు కూడా అందరు కలిసి మెల్సిగా డాటకున్నారు ప్రమాదన్ని అందర్ కలిసి గట్టిగా అందర్ని కాపాడారు
అవును అక్కడ మళ్ళా
తత్త ఇగ వాళ్ళందరు కలిసిస్తారు కొంచెం కొంతమంది వాళ్ళకి ఇష్టం లేని మంది కూడా
అవును ఇష్టం లేని మంది కూడా వాళ్ళకి విలువనిచ్చారు మళ్ళీ అక్కడ అంత ఎత్తుకెదిగిన ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి కూడా ఈ ప్రకాష్ రాజ్ ని హీరో వాల్ళ ఆ ఫాదర్ తండ్రిని చూసి విలువ ఇవ్వడం అది చాలా బాగుంది అసలు మనుషులకి పదవి డబ్బు కం టే మానవత్వం గొప్పదన్నట్టుగా చూపించారులు అందులో
ద్
కదండి
అవునండి ఇంకా ఒక ఆ మినిస్టర్ అయిన కూడా వచ్చి తనకి తన కూతురు పెళ్ళి కోసం అని పెళ్లి పత్రిక దేవుడు దేవుడు కాపత్ దేవుడి దగ్గర పెట్టించారు మంచిగా అలాంటి మంచి మనుషుల వాళ్ళకి మంచిగా జరుగుతుం ంట్ అలా
చాలా చక్కగా అసలు ఎంత పద్ధతిగ తీసారు సినిమా అందులో పాటలు కూడా బాగున్నాయండి సినిమా వాళ్ళు అ కొన్ని కొన్ని సినిమా మనం చూస్తున్న జీవితంలో కూడ కొన్ని
హుమ్ అవునండి వాళ్ళకి ఇంకా సినిమాలో ఎంత కోపం వచ్చిన అన్నదబ్బుల ముందు కో ఎంత కోపం వచ్చినా చివరికి లా చివరికి కలిసిపోయి మంచిగా ఉన్నారు వాళ్ళు అన్నదమ్ములు ఉంటే అలా ఉండాల అన్నదమ్ములు అక్క చేల్ లో అంటే
అవునండి వాళ్ళు కూడా పాటలు రాసే వాళ్ళు డైరెక్టర్ కూడా మంచిగా తీస సినిమాను చాలా చక్కగా ఆలోచించి అలాంటి సినిమాలు మన ఒక ఒకటి ఇస్తాది కదా మనం కూడా దాన్ని చూసి నేర్చుకోవడానికి ఒక మెసేజ్ లా అగా పంపిస్తంది పంపడం బాగుంది అది
అవునండి మధ్య తరగతికి కరెక్ట్గా మంచిగా చూసేసి మా అండిది
అవునండి అందరు ఫ్యామిలీ కలిసి కూర్చుండి చూడడం ఆ అలా అలాగే ఈ రోజులల్లా పెళ్లి కూడా చాలా ఎంత బాగా చేశారు అలా అంటే పెళ్ళిళ్ళ చూడ కూడా చాలా తక్కువయింది కదా
అవునండి కానీ చివరికి సీత పెళ్లి చేసేటప్పుడు ఆ వచ్చే పాటలు అయితే చాలా నచ్చాయండి నాకైతే
సీత పెళ్ళి అసలు
నిజంగా రాముడు
తల్లిదండ్రులు లేకపోయినా వీళ్ళే చూసుకొని ఆమెని పెంచి చదివించి ఇవాళ అబ్బాయికి చేసుకోవడం కూడా బాగుంది అసలు
అవునండి నిజమే
ఈ రోజులల్లా అలా చూసే వాళ్ళు కూడా చాలా తక్కువ కదా ఆ సినిమాలో చాలా చక్కగా చూ చూపించారు
అవునండి అసలు ఈ కాలంలో అసలు చూస్తున్నారా అండి అసలు అసలు లేని కూడా లేదు చూడని కూడా చూడట్లేదు తక్కువ చాలా మంది తక్కువ అసల
చాలా ఆన ఆనందంగా కుటుంబంతో ఎలా గడపాలో అనే విధంగా ఆ సినిమా తీయడం అసలు చాలా బాగుంది
అవునండి పిల్లలు కూడ నేర్చుకుంటారు అలాంటి సినిమాలు చూ చూసిన నేర్చుకుంటారు మంచిగా అలా విలువలు బాధ్యతలు ఉంటే వాళ్ళు కూడా బాధ్యతగా ఉంటారు
అవును చాలా బాధ్యతగా వాళ్ళు ఓ సినిమా తీసే విధానం చాలా బాగుంది డైరెక్టర్ కూడా వాళ్ళు చాలా కష్టపడి మన సొసైటీ ఇటి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు అసలు అది
అవునండి మీరు చెప్తుంది నిజమే అసల
వచ్చే తరానికి వచ్చే తరాని కూడ అలాంటి సినిమాలో అసలు ఆదర్శంగా నిలుస్తాయి
అవునండి అలాంటి సినిమాలు వస్తే ఇంకా సంతోషమే కదా అండి అలాంటి సినిమాలు తీయాలని మేము కూడా కోరుకుంటున్నాము
మనం కూడా గా వీలైనప్పుడు కుటుంబ సభ్యులతో అందరం కలిసి అలాంటి సినిమాలు చూస్ మంచిగా ఏదైనా పంట పొలాల మధ్య అలాంటి ఆస్వాదిస్తూ చూడ్డం చాలా బాగుంటది అసలు
అవునండి
ఇంకా
కా చాలా సినిమాలు రావాలని రవలని కోరుకుంటున్నామండి
అవునండి వచ్చే తరానికి కూడా ఇది పిల్లలు నేర్చుకుంటారు
అవునండి వాళ్ చాలు సేవ పడుతుంది కదా
ప్రతి ఒక్కటి చాలా చక్కగా తీసారు ఈ సినిమా
అవునండి వాళ్లు నేర్చుకుంటే
అవునండి సరేనండి మరి
ఆ సరే అండి మరి
ఏ